చేస్తున్నారు హలో స
ఆ
కట్టని ఆని
గట్వుతుందండి నా పని మీద నా ఇంట్రెస్ట్ లేదండి మాకు
అయ్యో ఇట్లా ఎతే ఎట్లా అండి అసలు కొలిసేపయి లేదు నేనుందు కాని చేస్తాను నేను వేరే పనులు కూడా చేసుకున్నా మాట్లాడతాను
మ నిన్ కూడా ఖాలి కూడాడ మాట్లాడతా
అయ్యో మీరు ఏదో చేస్తార అయితే బ్లూటూత్ అన్న పెట్టుకోమ అయితే మీ
బ్లూటూత్ గదు ఇట్లా పెట్టుకనే మాట్లాడతానా అదే కట్ అయితాంది
అయ్యో చెవు దగ్గర పెట్టుకోవ చవు గదదందయ
చెవుకాడ అ ఏమంరు తోడ మీ పెట్టుకొన మాట్లాడతాను
అయ్యో చెద్దా మన మన మామూలుగా
రేపు చెప్పే వీరుందా
ఏదని వాళ్ళ మళ రివంజం అంటే ఏం చెప్పాలి
మరి సగం సగం వింటే ఎట్ చెప్ప పోతుది దాని మరి ఏమి వింటారు మీరు చె ఇంటి పక్కనే వింటే ముందే ఉన్నట్ద ఆ
చెప్పండి వాల
ఇంటి పక్కన వాళ్ళు ము ఏం వెళ్తారనే దాని మీద ఉందంటుంది ఇక
బాల
హలో
ఆ వింటున్నా వింటునగి ఇ ఒందరడ ము పోయి పర్ రాదా నాతన
హ
విశ దాని
ధాల పనికి
నేన్ మోడంగా కాదు మాయ అందరం ఒకాడకి ఎక్కిద్ అం అంటే ఫీల్డ్ అసిస్టెంట్ అసిస్టెంట్గా చిల్లవారిపల్లి కరమన్ అయితే నేమ్స్ రాయిస్తాను నాతోటి ఖాళీగా ఉండి తిన్నారు వద్దు అనేసి నాకు
ఉ
రాస్తున్నాను సంవత్సరం లో చేస్తున్నా ఇంకో వైపు యాప్ లోన్ లో చేస్తున్నా
ఉ ఉ అ మాబ రీ చిన్న దంటగాని యిది అది రీఛార్జ్ లేదంట ఇంగెప్పు నేను చేసుకుందును
వారెవరె
లేతే నేనే చేసుకోపోదునా ఎ దానికి రీచార్జ్ లేదా అంటాంది
మ్
బట్లు విండేయడం అయింది లదీ గాదా హ మ్మా ఉ
పోదాం లే మ అ బల్ జీ ల్
ఇంకా ఏం కూర వండి నవ్
నా నేను గోంగూర పచ్చడి చేసినా అండి ఇయాలా మా దగ్గర అంటు పోతాంటే వస్తాంటే కొను కొల్చిన సామాన్ తీసుకున్న వోవ పడతాంది పడతాం
ఆ
రండి తీసే పడుతాందండి ఏం గాదు మాట్లాడండి అంటే ఉదుగురు పోతే జాతుకురు వస్తయే తినిపిస్తా అని అన్నారు కదాండి ఈ సందర్భంగా అదేంది మండవళకు వేసుకొని పోయి ఉద్దే సే
ఇంకా మీ వేటకేమైనా పోతార అండి మరి మీ సైడ్
ఆ నేను అచా బ్బోద
ఓమ్మా ప్యాడ ఆనే ఉన్నది ఎక్కడ ఆనే ఉన్నది అ
వందవజే వందు ఇద్దరు పడద్దనే గానీ మేము మొన్న తీసుకోలేదు తీసుకునేటోళ్లు తీసుకుంటున్నారు మీకి ఇంట్రెస్టా అండి తినడం ఆ దొరుకుతయ్
మ్మ్ హ్మ్
చవిసారపో
చికెన్ కూడా బాగా రేట్ ఉన్నది మూడు వందల ఇరవై అట కేజీ
ఫోర్ త్రీ లక్ష్మీ పరమయ్య సను ఆ చెప్పండి మరిగు మేను మొన్న మంచిపాకెట్లో వేసిర్రు మలబ హలో హలో హ తీలో
కు కాపడ
అ
హలా
ఆ చెప్పమండి అయిపోయిందండి పని
కేనండి మ చలాారే అ
అవునవును
చానా చిన్న చేపలు ప పంపించిందట
మళ
అయ్ ఇయ్యో వండాల
ద పని అంటే హలో
హలో
చెప్పండి ఇంకేంటి విశేషాలు ఊరు త్రి సిక్స్ ఫోర్ ఫైవ్ డ
స్టోరీ ఏమన్నా చెప్పారాదండి
చెప్తాండి ఒక స్టోరీ అనగనగా పరమానందయ్య శిష్యులట పదకొండు మంది ఉంటర పన్నెండు మంది ఉంటరండి
పన్నెండు అనుకుంట
హలో పన్నెడు మంది అయితే మళ్ళ వాళ్ళట ఏ పని చేసిన అందరు సేమ్ చేస్తరట
సేమ్ చేస్తారు
అంటే ఒకటే పని అందరు చేస్తారట ఏ పని చేసిన చెప్డ ని వేరే కథ ఏంటంటే ఉలిపాయ కద చెప్పనా అండి
ఉ చెప్పండి
ఇలా గుచ్చవాల అ అందేనే అప్పుడ ఎ సాహు మర సాహ ఉల్లిపాయ కత ఉంటుంనాటు ఓక వస్తానట ఒక చిన్న బా పాట ఏం చేస్తారట అంటే ఉల్లిగడ్డ దొంగతనం చేస్తారట. తెర
ఉల్లియ రేట్ బాగుండదండి మరి అందుక
అందుకని దొంగతనం ఉల్లిగండ దొంగతనం చేస్తారడా చేస్తా అంటే అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారడా పెద్ద వాళ్ళు ఉంటారు కదా. ఆ చూసి ఆ తనట న్యాయ న్యాయమూర్తి కడ తిస్ పోతారంట
ఉ
తీసుకుపోతే న్యాయమూర్ ఏ అంటే మూడు శిక్షలు ఉంటే దొంగతనం చేసింది కదా మూడు శిక్షలు ఉంటే ఏ శిక్ష అనుభవిస్తావు అనేసి అడుగుతారుట అడుగితే ఒక శిక్ష వ.. చేసి ఉల్లిగ
ఆ అవున హ
వచ్చేసి ఆ వంద కురడా దెబ్బలు తినడం, ఇంకొక సిక్ష వచ్చేసి జరిమానా కట్టడం. అయితే ఆడుగుద్దా అంటారట కదా ఉల్గాడ తినడం ఈజీగా ఉంది కదా ఉల్లిగడ్డతో తింటా అంటారట కదా.
ఉ
ఇంకా అనేసరకి తీను అనేసి అనేసరీకి ఏం చేస్తాడు ఒకటి తింటారట కనా పొడ్డి మెల్ల మెల్ల నీళ్ళు తాగుతా ఉంటాయట.
ఆ
కో అందరు చూసా తినడం కష్టం కద ఎంతైనా మళ ఉల్లిగడ్డంటే కొం చెం నీ కన్నీళ్ళు వస్తాయి కదా
అవును
అయితే మళ్ళా తింటా అంటే ఇంకా ఫుల్ ఏడిపోస్తుందంట అందరిని చూసి ఎజ్జెతికయినా రెండు మూడు తిన్ననట తిన్న తర్వాతకి ఇ పో నావళ్ళ ఉల్లిగడ్డ తినడం నూరంతా మ అమౌంట అనేసి, ఇంకా దెబ్బలు తింట చరడా దెబ్బలు తింటా అని కొరడ దెబ్బలు తింటా అని చెప్తారు న్యాయమూర్తి చెప్తే ఇక అందరిని సైకులు సైనికులను చరడా దెబ్బలు కొట్టనంటే కొడదా అంటే రెండు దెబ్బలు కొట్టకని మూడు దెబ్బకి కింద పడుతారు అట. కింద పడి నా వాళ్ళ కా దెబ్బలు కూడా తినను నేను అసలు నాతోటి కాదనేసి అంటుారట అన్నాక ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటంటే అదే కదా ఏ ఏంటంటే జరిమానట్ తీయడం కదా కదా అ జరిమానా ఒకటిే ఉంది కాబట్టి జరిమానా కట్టంటే సరే అని కట్టినట అయితే దాంట్లో ఏంటంటే ముఖ్య సారాంశం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఖచ్చితంగా మనకుంట క్లారిటీ ఉండాలి. ఏ క్లారిటీ లేకపోతే అన్ని అనుభవించాల్సి వస్తుంది కదా
అంతే కదా
తుంటే ఇప్పుడు విడుదలు తినకు తినకుండా ఉండడు కదా మళ్ళీ దెబ్బలు కూడా తినకుండా ఉండు కదా. కాబట్టి ఏదైనా పని చేసినప్పుడు మనకు కంటు ఒక క్లారిటీ ఉండాల అనేసి కథ ఒక నీది బాగుందా
ఆ బాగుందండి స్టోరీ
అవునా నేను కూడా నేర్చుకున్నా ఇగ ఆ పాలుతోని వా యూటుబ్
ని ఫోటో
గాగు దన్నెమంటరు గూగుల్ గూగుల్ గూగుల్ త గూగుల్ తల్లే అంటే మా బాబు నేర్పిస్తా ఉంట అట్లాంటియి ఇగ అందుకని ఆ చూసి ఆ ఒక నిమిషం అండి నేను పొద్దున టికెట్ హ్యాండ్ ఇచ్చిరు నాకు పోయస్త సరా నే వచ్చినాక చేస్త
వా
సరే సరే